హలో నమస్కారమండి
నమస్కారం అండి తిన్నారా అండి
తినలేదండి తింటున్నానను వేసుకుంటున్న అమ్మ గిపియ్యవా అమ్మగి మూత ఇప్పియ్యవ ఒద్ధాండి ఇల్లు కడుగుతున్న ఓగ్
మాది గూడా అదేనండి ఇయ్యాల
ఏంటిదండి
మాది గూడ అదే అంటున్న
ఉమ్
ఏయ్ ఏం చేస్తున్నారండి ఉమ్ ఏమేం పనులు చేసారండి లేషన్ కాడ నుంచి
లేసిన కాడ్ నుండ ఆ అండి వేసినం ఉడాసినం, చ ముగ్ ఏసుకున్నాం, చాయ్ ఏసుకున్నాం
సినట్టు మాట్లాడుతున్నారెందండి
ఏడ్షినట్టు ఇనావడుతుందాండి మీకు ముక్కు కొంచెం దిబ్బడెంసిదండి ముక్కు, చెవులు
అవునా అండి
ఈ ఫోన్ కాల్స్ మాట్లాడి మాట్లాడి ముక్కులు, చెవులు దిబ్బడేస్తాన్నయ్ ఏం జెయాలండి
ఆ
ఏం జెయాలె మా బాధ గట్ల ఉన్నది మరి
ఊర్లో ఏమన్న జరుగుతున్నాయండి
ఏంటి అండి సందేశం సందేశ సందేశాలు, సన్నివేశాలు ఏం లేవ్వండి
ఓ ఓ
ఈ ఊళ్ళే ఏమి జరగలేదండి ఇంకమైన జరిగిందన్నార్ దెలిసిందండి మరి మీకు
ఆ
ఏమన్నా జరిగిందన్నట్టు మీకు దెలిసిందా అంటున్నా
లేని మీరు ఊళ్ళో ఉన్నారు కదా కొత్తగా ఏమన్నా తెలిసి అండి అంటున్న శ్రీరామనవమైన దేని గురించి అయినా
శ్రీరామనవమి అంటే అన్ని రేపే ప్లాన్ చేస్తారండి ఈరోజు ఏం ప్లాన్ చేయరు చెవస్సలు వినవడ్తలేదండి ఏం చెయాలండి ఏమన్నా ప్లాన్ చెప్పారదండి కొంచెం
ఆ
చెవస్సలే వినవడతలేదండి మొత్త మే దిబ్బడేసినట్టున్నది
కాట్లు కాల్సు మాట్లాడేసరికి కర్ణభేరికి తాకినట్టుందండి దెబ్బ
ఓ అంతదాక పోయిందంటరా అండి
ఆ అందుకె ఇనపడుతలేదు
ఓ ఎట్లా మరి అది ఎట్లా కావాలె డబ్బులు పడ్డాక ఏమన్నా కవర్ అయితదంటండి మరి
హాస్పిటల్ పోయి సుంచుకోండి
డబ్బులు పడుతన్నాన్నా పోదామంటే పడతలేవు కదండి మరి
అంటే ఇ కాల్స్ మాట్లాడడం వల్లనే అట్ల అయితందా అండి
అయిపోయినంకనా ఇగ అయిపోయినా అండి మరి
అయిపోయినా అండి అన్ని జీరోలే వడ్డయి ఏం వస్తాయో ఏమో అండి
ఇప్పుడు నాకు కూడా మూడు జీరోలు వచ్చినయండి ఉత్తపుణ్యానికి మూడు జిరోలు పడై అండీ
నెలకూ
అ
బాకున్న వరకే వస్తాయిండి మనం తండ్లడిన వేస్ట్టె
ఇగ గంతే ఏం చేస్తాం మరి ఏదైనా గంతే మన ప్రయత్నం మనం చేస్తనే ఉన్నాం
అవ్నా
చెప్పండి ఏమైనా విశేషాలు ఉంటే చెప్పరాదండి ఇక్కడ విశేషాలు అయితే పొద్దులేేస్తారు చికట్తోట్ లేత్తారు పొద్దున మా ఆరు గంట్ల వరకే శేన్లలో పోతారు పత్తులేరా తోటలు ఎర పోతారు మంచి ఎండ కొత్తారు ఇగా కాసేపు పడుకుంటారు లేత్తరు అట్లా పని చేసుకుంటారండి ఎండలు ఎట్లున్నాయండి వర్షాలు పడుతున్నాయిట హైదరాబాద్కికెళ్ళి
రేపు వర్షాలు ఉన్నాయని చూపిస్తుందండి తెలంగాణలో
వాతావరణ శాఖ చెప్తుందా అండి
ఆ దా
వాతావరణ శాఖ వర్షం ఉందని చెప్తుందా ఆ
ఉమ్
ఎట్ల మరి వర్షం ఒస్
మన్ను దింటుండు పొల్లగాడు
పిల్లల బాగానే డిస్టర్బెన్స్ చేస్తున్నరండి
అవును చేస్తారండి వాళ్ళు అట్లనే
పనిక్ ఎల్లారా అండి మరి ఇంట్లో వాళ్ళు
వెళ్ళరండి
ఏం పనికి ఎళ్ళారండి
మక్కజొన్న పేరడు తీయడానికి ఎళ్ళారండి
మొక్కజొన్న.
మొక్కజొన్న పెరడు ఇరవడానికి వెరారు వెళ్ళాలండి వెళ్లిల్ళు.
వెళ్ళిలా. మొక్కజొన్న పెరడు మొక్కజొన్న అలను మిగడన.
కొయ్యడం
అంటే కాయల్ ఉంటయా ఆటికి మొక్కజొన్న కంకుల్ ఉంటయా అండి
ఉంటయండి
ఊహు.
హలో.
ఆహ్ వింటున్న అండి.
మొక్కజొన్ననూ ఇది మొక్కజొన్న పండిస్తరండి మా సైడు.
ఊహు. పచ్చి కంకుల్ ఈడ్చి అమ్మరా అండి మరి.
అమ్మరండి ఎక్వ ఇక్కడ సీడ్ వెట్టారండి నంటె మేల్ ఫీమేల్ లెక్క సీడ్ వెట్. పెట్టారు.
ఆహా అంటె అవి తినడానికి యూజ్ గావ మరి.
ఊహు కావండి మళ్ళీ సీడే తయారైతదట అండి వాటితోని.
అంటె ఇగ ఊకె సీడ్ తయారైతేనే సర్పోతదా అండి దేనికన్న ఒకదానికి పని చేయాలె గదా ఇప్పుడు. వడ్లల్లా మిర్చి టే అవీ ఒకటి మెడిసిన్ కి వొతదట. మగవాట్లు తినడానికి పని చేత్తయ్ అంట.
ఇ సి సంవత్సరం ఇక్కడ అట్నే వెట్టారట అండి.
ఆహా.
అంత ముందు తినేవె వెట్టేది.
మీ తాతయ్య వాళ్ళు తిన్నరా అండి మరి.
ఆహ్.
మీ తాతయ్య వాళ్ళు తిన్నరా అండి మరి.
మా అమ్మ దిన్లేదండి ఆర్ ఎం పి డాక్టర్ ఒచ్చి కాలు గుంజుతాన్నయ్ అంటే ఇంజెక్షన్ ఎయించుకున్నది. దండి ఆమె తిన్లేదు. మా తాత తిన్నడని నేను తింటున్నా పిల్లలు తిన్నరు.
ఊహు.
జుట్టు పెరగడానికి ఏం వెట్కోవాలండి.
నేనేం యూజేయలేదండి.
కొంతం సలహాలు చెప్పరాదండి.
కొంతమంది. ఉల్లిగడ్డాను గుజ్జు గుజ్జు చేసి మిక్సీల వట్. కొన్పెట్టుకుంటున్నర్ అండి కొంతమంది కలమంద వెట్టుకుంటారు. కొంతమంది కర్వేపాకు వెట్టుకుంటరు కొంతమంది మాందార పువ్ పెట్టుకుంట్రు.
ఊడ్పోవ అండి.
అనంగ ఇన్న గాని నేనైతె వెట్టుకోలేదండి ఎప్పుడు.
అవును.
ఉమ్. నీకు ఏమన్న చిట్కా తెలిసై పెట్రాదు చెప్పరాదుండి నా ఎంటికెళ్ళు కొద్దిగనే ఉన్నాయి బాగుస్. తనె
నాకు తెల్వకనె మిమ్మల్ని అడ్గుతాన కదండి ప్యవా రండి షప్పుల్ ఆహ్. చూపీదురా.
మొన్న మ్యారేజ్ డే చేసుకున్నారా అండి మరి.
కోలేదండి. ఆహ్ దా.
ఎందుకాండీ
మ అయిన రాలేదండి
ఓ విశే విశేషాలు ఏం తెలుస్తలేవాండి మరి
తెలుస్తలేవండి
ఫోన్ చేస్తలేరా మరి ఎవ్వరు
రమ్మని ఫోన్ చేస్తుండండి మెసేజ్ పెడుతుండు
మ్
అ
మీరేం రిప్లై ఇస్తున్నారు మరి
ఇవ్వట్లేదండి రిప్లే అంటే నిన్న నైట్ చేస్తే ఒక నాలుగ్ఐదు రోజుల నుంచి మిసేజ్ చేస్తా అంటే రిప్లై ఈయలేదండి నిన్న నైట్ అత్ ర అవును నువ్ అత్తనే అత్త అని పెట్టినామండి
మ్ హు ఫోన్ చేసుడే లేదండి అయితే
తోన్ మాట్లాడుతండండి వీడియో కాల్ పిల్లలేమంటారు రామంటాల్
మీ మమ్మీ చెప్తుందా అంటున్నారా
లేద్ అంటలేర్ మా ఇంటి పెద్ద ఒక ఆలోచన లేదండి నా కొడుక్కు పెట్టుకుంటే నేనే సాదుకుంటా అని ఆలోచన పడ్డట్టునద్
మరి కొడుకు రైటేగాని మరి పిల్లలు
పిల్లలు తల్లి దగ్గరనే ఉన్నారు కదా వాళ్ళకు ఆలోచన లేదన్నట్
అడ వదిలిపెట్టి పోవచ్చు కదండి వదిలిపెట్టిపోతే తెలిసు వాళ్ళకు
వాళ్ళు ఎవలాక కన్న పిల్లలు నామీద ఒదిలిపెట్టి పోళ్ళని అంటారండి వాళ్ళు మన లెక్క మంచి మనుషులు కాదండి
ఆ హు
ఊళ్ళో జనాలు కూడా కన్న తల్లి ఎట్ల విడిచి పెట్టిందని తిట్టరా అండి
అంటే రెండు రోజులు ఉంటె తెలుస్ ఇప్పుడు తన కొడుకు తన్ సదుకునే అంత శక్తి ఉంది మరి మీ అమ్మ కూడా నా బిడ్డ నేను సాధుకుంటా మరి పిల్లల్ని తీసుక పోమ్మనంటదా అనదా
అంటదండీ మా అమ్మాన్ మా అమ్మను పక్క పెట్టి నేనే అంటానండి